హలో హలో
హాయ్ సిస్టర్స్
హలో సిస్టర్ ఎలా ఉన్నారు
బాగున్నార్ సిస్టర్ బాగున్నారా మీరు
బాగున్నాను ఏం జేస్తున్నారు
ఉమ్ లేదు ఇప్పుడే కూర్చున్న
ఓకె ప్రజెంట్ ఏం చేస్తున్నారు
ఫోన్ మాట్లాడుతున్నా మీతో
వావ్ నైస్ కామెడి
మీరేం చేస్తున్నారు
ఏదో ఇలా కొంచెం వర్క్ ఉంది చేస్తున్నాను
అ తిన్నార
తిన్నాను మీరు తిన్నారా
ఆ తిన్న సిస్టర్ అవును తిన్నా సిస్టర్
ఓకే ఎం కర్రీ
ఈ రోజా మాది చికెన్
వావ్ నైస్ కర్రీ
మీదే
మాది కూడా చికెనేగా
అవునా ఈ రోజు ఇండియా ఆ న్యూ న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది చూసారా
ఇంకా చూడలేదండి మేమ్ మీరు చూసారా
మా ఆ ఉమ్ ఇండియాది ఒకటి కొద్దిగా చూసా టెన్ ఓవర్స్ వరకు
కంప్లిట్ చేయలేదా
లేదండి ఇంకా ఇక్కడ వెదర్ కూడా ఊరికే కరెంట్ వేళలు పోతుంది వస్తుంది కొద్ది ఇబ్బంది
మా దగ్గర కుడా పవర్ కట్ అవుతుంది ఇందాక
ఉమ్ భలే ఉందెసలు మ్యాచ్ మాత్రం
అంతేనా
ఆ
అంతేలే మ్యాచ్ అంటేనె అంతే కదా ప్రెజెంట్ ఏ క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది
టీ ట్వంటీ
అంటే ఎక్కడెక్కడా ఎవరెవరికి నడుస్తుంది అనేది
న్యూజ్లాండ్
అంతేనా
ఆ ఈ రోజు లాస్ట్ డే ఫైనల్స్ గదా
ఓకే ఇవాలే ఫైనల్సా
ఆ
ఓకే ఓకే
కానీ భలే ఆడుత్రు ఇండియా వాళ్ళు
ఆడాలి కదా మన ఇండియా విన్ అవ్వాలి అంటె.
అందులో అభిషేక్ శర్మ అయితే భలే ఆడుతుండు
మినిమమ్ ఉంటది మరి ప్లేయర్స్ అంటె ఎలా ఉంటది.
అంతే కదా మల్ల
అంతే కదా ఇంకేంటి మరి
ఉ చెప్పాలి సిస్టర్
చెప్పాలి ఇంకా మీరే ఏంటో విశేషలు అనేది
ఉ సిస్టర్ మీకు గులాబ్ జామ్ చేయడానికి వస్తదా.
ఏయ్ అందుకనే తింటారా
ఒసారి ఎలా చేస్తారో చెప్పగలరా
ఎమ్ చేస్తారు అంటే ఆ ఒక నిమిషం లైన్లో ఉండండి అదొచ్చేసి మనం గులాబ్జామున్ పిండి ఉంటుంది కదా.
అవును
ఆ గులాబ్ జామ్ పిండితో చేస్తారు గులాబ్ జామ్సు.
అదే ఎలా రెసిప్ చెప్పండి
చెప్పొచ్చ అలా
ఆ చెప్పొచ్చు
అవునా అంటే మన చెప్పడంలో ఏమైనా మిస్టేక్ అయితే ఏమనుకోకండి.
ఓకే
అవును ఏంటి అంటే అది ఎలా చేస్తారు అని చెప్పాలి అంటే. ఉ గులాబ్జామ్ పిండి ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వాటర్ పోసి
ఉ
అండ్ వాటర్ పోసిన తర్వాతా ఏమంటారు దాన్ని కొంచెం అదేమంటారు వాటర్ పోసి కొంచెం మెల్ట్ చేయాలి చేస్ దాని తర్వాత రౌండ్స్ బబుల్స్ లాగా చుట్టాలి. చుట్టి మనం పానకం పెడతాం కదా లైక్ చక్కెర చక్కెరతో ఆ పానకం పెట్టి ఆ అది కరగబెట్టేలోపు ఇక్కడ ఆయిల్ వేడి చేసి ఆ పిండి ముద్దలు ఏవై దే ఉన్నాయో అవి అందులో వేసేయాలి
ఉ
వేసిన తర్వాత అవి డ్రైగా ఒక బ్రౌనిష్ కలర్ లోకి వస్త్ తాయి కదా ఆ బ్రౌనిష్ కలర్ లోకి రాగానే ఆ దాన్ని తీసి మనం పాకం చేస్తాం కదా
ఉ
కంప్లీట్ అవుద్ది
ఈజీగా ఉంది
చాలా ఈజీ
ఉ
ఈజీగానే ఉంటుంది
ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఏమవుతుదా అన్నట్టుంది
అవునా మీరు ఎందుకు భయపడుతున్నారు
బాగుంటది క్రికెట్ మీరు చూడరెమో మీరు చూస్తారా క్రికెటు
నేను క్రికెటే చూడను
ఉ చాలా బాగుంటది క్రికెట్
వచ్చే ఇంకేంటి విశేషాలు హలో హలో
నర్మదా
ఇంకేంటి విశేషాలు అంటున్నాను
ఉ
చెప్పండి ఇంకా
చెప్పండి ఇంకా ఏం ఉంటది ఈరోోజు సీరియల్స్ ఏమ మూవీ చూస్తారా ఈరోోజు
ఏమవ
ఆ శంభాల మూవీ సారా మీరు
జంపాాల
శంబల
మాకు మూవీ గురించి ఐడియానే లేదండి ఎప్పుడు రిలీజ్ అయింది
చాలా రోజుల అయింది దయ్యం సినిమా చెప్పాలంటే
హారర్ మూవీ
హ
ఓకే ఏంటన్నార నాకు హారర్ మూవీస్ అంటే చాలా భయం
అవునా
ఎస్
మొత్తం అందులో దయ్యమే ఉంటది అ అనంగా విన్నా చూడాలి అన్న ఉంది
ఏ టో మని నాకైతే హారర్ మూవీస్ అంటే చాలా భయం
ఎందుకు అని భయం అసలు
ఏమో ఇంకా అలా భయడుతుూ ఉంటాన ఉంటే
అ
మాకు భయపడడం పని
రోజు వీకెండ్ కదా ఇక్కడికి ప్లాన్ వేయలేరా
ఇవాళం వేలుది సిస్టర్ మీరు ఎక్కడైనా వస్తారా ఏంటి
ఏం లేదు కాలి ఈరోోజు
ఎందుకని
వెళ్లాలని అనిపించలేదు
అందుకే వెళ్ళలేదా ఏంటి
నంత క సా
టుమారో ఏం ప్లాన్ చేశారు మరి
కుమారు ఇంకా డిసైడ్ కాలి
అంతేనా అప్పుడు అప్పుడు పాస్ డిసైడ్ అవ్వాలి అలా వదిలేకూడదు కదా
ఫాస్తుదనంటే ఇప్పుడు అనుకున్నట్టు మార్నింగ్కలా ఉండాల కదా
అయినా మీరు ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటారు ఏం మరి ఏం లేదు
రేపు మి ప్లాన్ ఎక్కడ
నమి ఎలే ఇదు రెగ్యులర్ ఇంకా రెగ్యులర్గా ఎక్కడ వెళ్దామో అక్కడిక వెళ్ళి అలా వచ్చేస్తామ అంతే
హ
ఇంతగా స్పెషల్ గా ప్లానింగ్స్ అనేది ఏమి వేయలేదు
అ
అదన్న మాట సంగతి ఇంకేంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది
చెప్పాలి సిస్టర్ మీరు
ఇంకేంటి అది అంటున్నాను అంటే ఆ వీకెండ్ ప్లానింగ్స్ ఏమన్నా చేసారా
ఇంకా చేయలేసిస్టర్
ఎందుకని నచ్చగాయంంటి మీకు వీకెండ్ ప్లానింగ్స్
ఎక్క అచ్చ సిస్టర్ ఆ బాగున్నారు సిస్టర్ మీరుందరూ దేశాంలో రాష్ట
ఇంకేంటివిశేషాలు
ఎంత ఇధి ఏమన్నా స్టోరీ చెప్పండి సిస్టర్. విటను
అర్ధం కాలేదు
కొషస్తు ఆ చెప్పండి సిస్టర్ ఏదన్నా స్టోరీ
స్టోరీస్ అంటూ స్పెషల్ గా నాకు తెలిసినవి ఏంటి లేవు
ఏదో ఒకటి తెలుసింది చెప్పండి ఊరికే ఉండకూడదు కదా
కే నాకు పెద్దగా చో మీ ఐడియాాల
ఇకా అన్నట వచ్చస్తున్నా
అయిపోతుంది లే మనం మాట్లాడేలోపు కంప్లీట్
అవు అ చెప్పాలి సిస్టమ్
టెన్ కంప్లీట్ అయినట్ట ఇప్పుడు
ఆ అయినక్కే సిస్టర్
ఓకే మరి
ఇప్పుడు పండుకోళ్ళ తొమ్మిది వేలండి మరి
ఆ ఓకే